ఇదే ఫైవ్ ఫిఫ్త్ టైం ఏమో.
నాకు తెల్సు.
మళ్లీ ఎందుకు చెప్పలేదా ఏం కాదులే కదా.
తెలిదు.
ఇప్పుడు ఇది తెలీదా.
చెప్పు మెహె గోటి.
చెప్త నువ్వు విను అయితే. ఏం చెప్పే చాప్ ఆరిష్ట.
మా కాలేజ్ లో కూడా ఏమ ఎవరికి రాలే అది హిందీ మార్క్స్.
అవ్నా.
ఉమ్ ట్వంటి నైన్ లాస్ట్ ఉమ్.
ట్వంటి నైనా.
ట్వంటీ నైన్ లాస్ట్ అంతే.
మాక్స్ ఆహ్.
అపార్ట్మెంట్ కయితే ఇంకా ఎవరికన్నా ఒచ్చినాయి తెలిసి నాకు తెల్సినంత వరకు.
ఆహ్ ఉమ్. నువ్ రాయల కాబట్టి నీకెన్నీ
నేనా ఫెయిలె లే
ట్వంటి నైన్ పాసా?
ట్వంటి ఉంటది క్యాస్ట్ బట్టి
ఆహ్.
జనరల్ కి ట్వంటీ సిక్స్ ఏమో.
ఉమ్.
ఉమ్.
ఓకే ఓకే. ట్వంటి సిక్సా ఈసార్ నేన్ రాస్తా నీట్
మ్
నేన్ రాస్త గేట్ వన్
రాయిలె
చూ ఏ ఏంది ఇక్కడ ప్రక్టీీస్ చేస్తున్న ఏమన్న ఉందా ఒక దాని నుండి పాస్ కాన్స్ట్రంట్గ ఉండదు నా మైండ్ ఇడికెళ్లిపోదామా, ఆడికెళ్లిపోదామా, ఆడికేలిపోదామా, ఇడికెళ్లిపోదామ అని ఆ ఆ ఇప్పుడు మొన్న వీళ్ళ సేపొచ్చినాది ఏమన్న నైపాలే ఎత్తుకుంటే లక్షలంటడు. అంటే ఫస్ట్లో తక్కువే మళ్ళా ఎక్స్పీరియన్స్ వచ్చినంక ల్యాక్స్లో స్యాలరీస్ వొస్తయంట సిక్స్టీ ల్యాక్స్ స్ అట్లా ఆ ఏం చెప్పే చెప్పు నేను బిఎల్ఎస్ఎఫ్ కోర్స్ తీస్కోవాలంటే వన్ ల్యాక్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ కే ప్రొవైడ్ జేస్తన్నడు సరే సజెషన్ కోసం మ మా మామనడిగినా
హ్
ఆ చెప్పు మంటే వాళ్ళు ముగ్గురు ఒకసారి చూస్కో వన్ లాక్ కోర్స్ విల్ ఫిఫ్ ట్వంటీ ఫైవ్ కే ట్వంటీ ఫైవ్ కేకే ఎందుకిస్తారు అర్థమైతుందా
హ్
ఎందుకు అంత తక్కోవ తగ్గిస్తన్నారు వీళ్ళు వీళ్ళకేమోస్తుంది అంత తక్కువ తగ్గిస్ తే ఆ అక్కడ అట్ల అట్ల అంటార్రు అంటే బైట ప్లేస్ మెంట్సు అంత ఉంటే వాళ్ళకే కదా
కోర్స్ చేస్తావా అమీ
నేనేం చేయలేను నువ్ చెయ్
నేన్ ను చేయవా మళ్ళ
మళ్ళ మళ్ళ మళ్ళ ఏం
ఆ సరే అట్లా కొంచం కన్ఫ్యూజన్ అయిపోతద్ నాక్ పైతాన్ నేర్చుకున్న నేను మొన్న
అవు
ఏమోచ్చో ఏం రావో తెలీదు వైలు పూట్ డువెలు చి డువెల్ లేదు లే ఫర్లూపు ఇఫ్ స్టేట్ బెట్టు ఎల్స్ స్టేట్మెంటు బేసిక్సే అడుగుతారు దీన్ని రెజ్యూమ్ లో పెట్టను నేను ఒక రెజ్యూమ్ ప్రి జేసి జాబ్ కప్లలే జేస్త నాకు పైతనొచ్చని చెప్పి
ఉ
ఉ ఊప్స్ డిఎస్సీ నేర్చుకోవాలనుకున్నా శివానక్క చెప్పింది మే శివానక్క పోయింది ఇంటర్వ్యూ లో చానా బేసిక్ అడిగినారంట అయితే అంటే డూబైల్ ఏం చేస్తుంది పైన్ రూప్ ఎందుకు యూస్ చేస్తాం ఆ ఇంక ఎందుకూ ఎక్కడ ఇన్పుట ఇన్ ఇన్ టాఫనిస్తాము ఫస్ట్లో పైతాన్ లో తెల్సు కదా ఇంట్ ఎందుకు సమ్ చెప్పు
ఎంది
అ ఎన్న్ ఇజికస్టు ఇన్ట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని ఇస్తాం గద మే
అది ఇంటిజర్ల మార్చడానికి ఇన్పుట్ని
అంటే మనం ఎన్న్ ఈక్వల్టు డైరెక్ట్ గా ఇన్పుట్ నెంబర్ ఇచ్చేస్తె అది ఇంటిజరే కదా
కాద్ స్ట్రింగ్
ఆ అట్ల చెప్పల్లా అంటే నాకొచ్చని కాదులే వాళ్ళు కోశన్ని ఇంటర్వ్యూలో ఇట్ల అడ్గుతారు అని నీకు చెప్పే
సర్లే పల్లవి నెనేం అన్కోలేద్ గని
ఇంగ ఫంక్షన్ యూస్ చేస్తావ్ ఉ ఇప్పుడు పోయి ఆ యక్క రెస్యూమ్ ఉంటుంది నెన్ పెట్టిచుకొనొస్త రెస్యూమ్ ని ఎడిట్ చేస్ మ మా సీనియర్కి డి ఆర్ డి ఓ లో పోస్ట్ ఒచ్చింది మే పోస్ట్ అంటున్న ఇంటెన్ గా అ నాలుగే నాలుగున్నాయంట ఇంటెన్ గా
ఊ
దాంట్లో సార్ వాళ్ళు ఆ పిల్లోన్ పిల్చి అప్లై చేపిస్తే ఒచ్చిందంట ఆ సారు అంటె ఏమంటర్ నేన్ ఆ పిల్లోడు ఇప్ పిల్లోడికి ఒచ్చింది అని చెప్పేక్ రాలేదాడ్ ట వాళ్ళ ఎన్నకాల అదే కదండ్ సార్ ఇప్పుడు చెప్పింది మాకి అంటన్నారు హ్ము అట్ల ఒచ్చిందంటా
ఉమ్
చి ఇంగ వెళ్తడు మీర్ చదువుకోండి మనకి చానా డిమాండ్ ఉంది ఈసీకిి అన్ చెప్పాకి ఒచ్చినాడు సార్ చెప్పేది వినండి వి ఎల్ ఎస్ ఐ సాఫ్ట్వేర్స్ ఎక్కిచినాడు మే సారు ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్సు నా దగ్గర ల్యాప్టాప్ లేదు గదా నా జూనియరు ఈ సీ యి నే ఆ పిల్లక్ ఉపయోగపడ్తని ఆ పిల్లదే తీస్కొనీ పోయి ఎక్కిచ్చుకొని వచ్చిన
అది
ఊ నేన్ ఎప్పుడైనా ల్యాప్టాప్ తెస్తే నేన్ ఎక్కిచ్చుకుంట దాంట్లో దాంట్లో నుంచి పెండ్రైవ్ లో పెట్టి ఎస్ అంతె గద
ఉం
హామ్ ఎక్కిచ్చుకుంటె అట్ల ఎక్కిచ్చుకోచ్చొ ఎక్కిచ్చుకోకూడ్దొ తెలీదె అది చాన డబ్ బ్బులు కట్టల్ల అలాంటి సాఫ్ట్వేర్స్ కావలంటే
ఊ
ఆ ఎయిటీ థౌజండ్ ఇచ్చినమ్మే ఒక నాలుగు రోజులకి ఎనభై వేలు కట్నం అయప్పకి ఒచ్చేకి
ఎస్
ఎంత కాస్ట్లీనో అర్థం చేస్కో కోర్సు
ఊ
వర్క్ షాప్ లేదయా. ఆహ్. ఇంక మీ అమ్మ పేర్ రమాదేవియా చీ. సారి. ఇంకా తింటివ ఏం తింటివి ఎమో ఉప్మా చేసినా అంటివి కదా
ఉ
మ్ ఇంకా ఏమి ఉన్నాయ్ ఎప్పుడు మీ కాలేజ్లో ఫెస్టు
ఇర్వై నాలుగంటా.
ఇరవై నాలుగా.
అవ్ను.
ఇన్నెలా.
ఆహ్.
వెళ్తున్నావా.
ఏమో చూడలి.
ముందు సారి నచ్చిందానీకి బాజేసినారా.
ఎమో తెలియదు వేన్తుంటే కదా.
ముందు సరి పోయినావు కదా నాకు ఫోన్ కూడా చేసేస్తివి.
ఫస్టే ఓయినా.
అంతేనా ఎన్ని డేసు.
టూడేస్.
టూ డేస్ అంతేనా ఫెస్టా.
మీ కాలేజ్ల్.
త్రీ డేసా.
ఉహ్.
ఉమ్ ఎప్పటుంచి అప్పటి వరకుమే ఫుల్ డే ఫెస్టు ఉంటుందా నైట్లో పెడతారా.
నైట్ ఫుల్ డే ఉంటుంది కానిబరి పోయేది నైట్లోనే.
ఉమ్మ్. ఉమ్ యూనివర్సిటీది కాబట్టి మీ కాలేజ్లో. ప్లేస్మెంట్స్ ఓస్తాలే మీ కాలేజ్లో.
ఉమ్ వస్తున్నాయంట.
ఉమ్ ఉహ్. మాకు తెప్పిస్తా ఉంటారులే ఉమ్. ఏ ఏమేమి స్కిల్స్ నేర్చుకోమన్నారు మే మీ కాలేజ్ ఓల్లూ చెప్పలే.
నువ్వు చెప్పేది.
నేన్జెప్పినేటీవా.
ఉమ్.
నేనే ఏం జెప్పిన పైతాన్చెప్పిన వీళ్ళేస్ జెప్పినా ఇవేనా.
ఇగ అంతే
పైతాను ఎస్కేఎల్ నెట్వర్కింగూ లినెక్. సో ఐఓటి అవా.
ఉమ్.
ఆహా వెరీ గుడ్ నువ్వు ఏ దారి చూస్ చేసుకున్నావో తెలీదా. తెలిపోతే ఏం పర్లే యోర్. కేం తెలీదు కానీ ఆహ్. ఇంకా ఏం అనుకోలేదా. సరే బిన్న. భిన్నగాదులే లేట్యినా పర్లే కరెక్ట్ డెషిషన్ తీస్కో.
ఉహ్ నువ్వు తీసుకో ఫస్టు
నువ్వు తీసుకో నువ్వు యాడుంటే నేనాడుంటా చుపియ్. సర్లే. నిద్ర ఓస్తాంది నాకేమో. ఉమ్ వాటర్ తాగ్పోతే తలనొస్తుందంట డిహైడ్రేషన్ అయిపోవడం వల్ల హెడ్ఎక్ ఒస్తుంది. యు నోదట్
మ్ హు తెలిద్
తెల్స్కొ ఏప్పుడైన పనికొస్తుంది మా చెల్లి మే నిక్ సౌండ్ ఒస్తందా
మ్ హు ఏం రాల
ఇప్పుడు
ఇప్పుడు కూడ ఎం రాలె
మొటింకాయలేసుకుంటన్న నా తలకి సౌండ్ రాలేద ఇంత గట్టిగ సౌండ్ చేసున్న ఇంత గట్టిగ ఏసుకుంటన తెల్ ల్స్ మొటింకయలూ
వేసుకొ ఇంకొంచెం గట్టిగ అప్పుడు ఒస్తుందెమో చెప్త
ఆ ఇప్పుడు
రాలా
మై పొవే దొంగమొహందాన కొటిపిచ్చినవ్ కావాల్సి నన్ని వెంచ్
లాస్ట్ ల గట్టిగ గొట్టుకున్నవ్ గద
లే ఫస్ట్ నుంచి గట్టిగనే కొట్టుకుంటున్న పోన్ ఎత్తుకొనిఒచ్చి అది జిగ పెట్న అంతె అ అవునా హుమ్ సరేలె అయితే బోయ్ ఆ బాయ్ మ్